హలో
ఆ బావనబ్బా ఏజెస్
ఆ ఆ బావనబ్బా ఏం జేయట్లే అబ్బా ఖాళీగానే ఉనేదా మీరేం జేస్తున్నారు.
బిజినెస్ ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒక బిజినెస్ పెట్టుకుంటే బో బావుటది గదా
అదే అదే అబ్బా అదే ఆలోచనలో ఉన్నా నేన్ కూడా టైలరింగ్ పెడదాం అనుకుంటాన్నా అబ్బా హలో
ఓకే నువ్వు అమ్మాయిలందర్ ఓ
వాయిస్ కట్ అవుతుందబ్బా మంచిగ్ మాట్లాడబ్బా హలో
డు టైల్ దిన్
ఆ ఆ అదే అదే
పెట్టుకుంటే మంచియే ఉంటది. ఆఆ
ఆ నాగ్ వొచబ్బా దాంట్లో నేన్ అన్ని కుడతాను హాఫ్ సారీస్ సో స్టికింగ్ జేస్తా ఆ కుడతానబ్బా
ఓకే తీ ఇప్పుడు ప్రజెంటు అమ్మాయిలన్ ద లెహంగసు ఈ డిజైనింగ్ బ్లౌస్ యేసు లేకపోతేప్ కో లేడీస్ కూటించుకున్నారుగా కాబట్టి నువ్వు దీసుకోవడం మంచిదే టైల్రింగ్ జేసి చాలా మడు గూడ్ గుట్టుగోవోత్
అదే చేద్దాం అనేసి ఆ అవునబ్బా బయటికి ఓలంటే చాలా కాస్ట్ అవుతుందబ్బా ఏ ఫెస్టివల్ టైమ్ లో ఏదైనా మంచి శారీ ఆ ఆ చెప్పబ్బా వాయిస్ కట్ అవుతుంది.
నా కుట్టుకునేదే ఇప్పు కుట్టుకుంటూ, కుట్టుకుంటూ ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ లాగా అయింది.
ఓకే ఓకే ఆహా అదే అనేసి అబ్బా నేన్ గూడా చిన్నగా ఇప్పుడు ఇంట్లో ఉండే ఏం చేస్తను ఖాళీగానే కదా పిల్లలు స్కూల్ కేళ్ లాగా నీన్ గూడ్ టైల్రింగ్ చేద్దాంమనే తనుకుంటున్నా ఆఆ నీక్ తెల్సునోల్ ఏమ్నున్నా చెప్పబ్బా కొంచెం
నిల్వడాల్
అవును నేను అదే అనేసే మనది ఎక్కువ మోగో నా ఆ అదే చెప్పాలి కొంచెం మా నాక్ మీక్ తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు ఉంట్ర గదా. ఊహుహ్
ప్రతిదానికి మనం ఫే మానా మన మనీ మనమే ఎర్న్
ఆ అదే అనేసా అబ్బా నేన్ కూడా మీకు తెలిసినోళ్లు ఎవరనా ఉన్న కూడా చెప్పండి ఆ మన్ డిజైన్ డిజైన్ బ్లౌజెస్ అన్ని కుడతాను నేను
ఒక్
ఆ నా వాయిస్ ఏమైనా కట్ అవుతుందా ఏంటి
ఇంట్లో ట్యూషన్ ట్యూషన్స్
ఆ చెప్తారు కదా అవును అవునవును
లేడీస్ చెప్పు ట్యూషన్ చెప్పుకో కోవచ్చు ఒకరైతే ఒకళ్ళ అయితే తే నిమ్మ చెట్టుంది. చెట్టు అయి ఉంది అయి కొంచెం ఆమె ఇంటి ముందు ఇట్లా పెట్టుంచిద్ది. ఇంటి ముందు ఏసే వాళ్ళు ఆమ్ ఆమొక్క కొనుకుంటారు.
ఓకే బాగుంది కాదా బిజీనెస్. ఓకే ఓకే అదే అదే
ఆ పాలుదాతారు పిల్లలు వాళ్ళు వెళ్ళ దాన్ని నెయ్యి అమ్మె
ఆహా ఓకే
ఉన్నానిట్లే ఏదో ఒక వర్క్ చేస్తానే ఉన్నారు.
అవును అదే నేను కూడా అలానే ఆలోచించి టైలరింగ్ షాప్ పెడదాము ఎట్లాగు మనకు వచ్చు కదా టైలరింగ్ అని చే ఆలోచిస్తున్నా అందుకోసమె కాల్ చేసా మీకు చెప్దాము మీకు తెలిసిన వాళ్ళు ఎవరని ఉంటారు కదా మీ ఫ్రెండ్స్ చెప్తారానేసే కాల్ చేసాను.
దీంట్లో డైలీ డైలీ అబ్ అబగ్ర్డ్ అవు త ఉన్ ఎందుకంటే ఫ్యాషన్ అనేది ఆగదు కదా ట్రెండీ మార్త అబిగ్రిడ్ అవుతా ఉంటే ఇక్క డిజైన్ నింగ్ బ్లౌజ్ ఇప్పుడు అందరు చూడండి ఆ పాతముండిగ లాంగ్ ఫ్రాక్స్ లా గుట్టించుకుంటున్నారు.
అవునవును
ఫ్రాక్స్ కొంచెం అలా మనకు బ్లౌజ్జులా కుడ్ పెద్ద వాళ్ళకే క్రాఫ్ టాప్ లా గుట్టడం అట్లా అంత
అవును అదే అదే అదే ఉ నేను అలానే ఆలోచించి పెట్టుకున్నాను బెంట్లోనే పెట్టా
ఓకే
ఉ ఇంకేంట్ అదే అదే అని చెబుదాం అన్నట్టుగా చేస్
ఆ మీరు ఒక పని చేయండి ఇగో ఏం చేయను చెప్పనా మీకు మీ వాళ్ళందరినీ వాట్సాప్ గ్రూప్లోకి
ఆ ఆ
క్రీయ దరి పేర్లు యాడ్ చేసి
ఆ
మీరుక్కుండి చేస్తే ఇప్పుడు ఫ్రెండ్స్ అందరు చూస్తారు కదా ఒకళ్కి ఒకళ్ అని చెప్త హ్మ్
అదే అదే ఆ చెప్తాను అదొక సలహా మంచిది ఇచ్చారు థ్యాంక్ యూ అదేే
ఆ
అది అనేసే అనుకుంటున్నా నేను కూడా ఇలా చేద్దాము వాళ్ళ నాకు కావాల్సిన మోడల్స్ కుడతాను అబ్బా వాళ్ళు ఫోన్ లల్లో చూసుకుంటారు కదా కొంచెమన్ ఈ మోడల్ కావాలి ఆ మోడల్ కావాలి ఫోన్ లో చూసినట్టుగ కుట్టండి అంటరు కదా అలా కూడా కుట్టిస్తాను నేను
హ్మ్
ఆ
అదే చెప్దాం అన్నట్టుగా మీరేం బిజినెస్ చేస్తున్నారు
కుట్టేస్ నేనా సారీస్ బిజినెస్
త్తానబ్బా
చేస్తున్నా
ఓకే ఓకే ఎలా ఉంది ఏంటి సారీస్ బిజినెస్ ఓకే ఎలా ఉంది ఏంటి మీ బిజినెస్ బాగా నడుస్తుందా
ఆ నడుస్తుంది
ఓకే ఓకే హ్మ సారీస్ ఏం బాగున్నాయ్ ఏమేమి సారీస్ ఉన్నాయి కాటన్ సారీస్ అవి ఉన్నయా
కా ఉంది సిఫాన్ ఉంది మల్ కాటెన్ ఉంది అన్
ఓకే ఓకే ఆ ఆ వినిపిస్తుంది విన్ తుంది ఆ ఓకే ఓకే ఓకే నైటీస్ అవి కూడా అమ్ముతారా
ఆ మెయిన్ అయ్యే కదా మనం లే లేడీస్ కి యేసుకునేది అమ్ముతాము నైటీస్ కూడా అమ్ముతాను
ఓకే ఓకే నాకు కొన్ని ఫాల్స్ లైనింగ్స్ కావాలబ్బా మిషిన్ కోసం అదే ఉన్నాయా అవి కూడా
ఆ అన్ని ఉన్నాయి
ఫాల్సు లైనింగ్స్ కావాలి ఆ ఉందబ్బ
ఆ పీకో ఓకే
ఆ ఉంది ఉన్
ఎందుకంటే ఫ్రాక్స్ కి కింద్ ఫ్రాక్స్ కి కింద మనం వైర్ పెట్టి పీ ఫ్రాక్ గుబురు కనిపిస్తది
ఆ అదే అదే
అల్ మీ దగ్గర
ఆఆ అదే
న్నాయ్ లేండి కావాలంటే వచ్చి తీసుకోండి పర్లేదు
ఓక్ ఆ ఆ వస్త్ వస్తానండి వస్తాను సండే వస్తాను పిల్లలకి స్కూల్ ఉండదు కదా ఆ రోజ అయితే హలో ఆ ఆ రోజు వస్తాను పిల్లల స్కూల్ ఉండది కదా సండే అయితే కుదిరిద్ది ఆ చెప్పండి చెప్ చెప్పండి విన్పి ఇప్ ఆ...
మోడల్స్ అవన్ని
అవునవును
నీ ఫాలో
ఆ అవుతానండి నేను
ట్రెన్డి ప్రెంజెట్ ట్రెన్డి మోడల్స్ తో కనిపిస్
అవును
తె
అదే అదే చూస్తున్నానండి అవి కూడా చూస్తున్నాను అవే మాములు మామూలు బ్లౌజ్ అయితే అండి టూ హండ్రెడ్ దాకా ఉందండి లైనింగ్ బ్లౌజు ఇగ డిజైన్ అది ఇది అయితె అండి ఇంగ వాళ్ డిజైన్ బట్టి దాని మన కాస్ చుస్ చెప్తాం
ఓకే
హ్మ్ ఓకే అదే అదే ఇంట్లోనే కదండి ఖాళీగానే ఇయన ఆఫీస్కి వెళ్ళిపోతారు అదే అదే ఖాళీగానే ఉంటాను కదా కొంచెం ఒక రూపాయి వచ్చిద్ది కదండి మరి మన పర్సనల్ ఖర్చులకి అవి కావాలి కద డబ్బులు
అవును ఎప్పుడైనా లేడీస్
అలా అనేసే ఇది
అవ్వకుండ
ఆ ప్రతిదానికి తనని అడగాలంటే ఒక్కోసారి ఇస్తారు ఒక్కోసారి చిరాకు పడతారు కదం డి
ఆ
హలో మ్ అలా అనేసే
మీటైనా అంటున్నారు కాబట్టి ళ్ళీ అప్గ్రేడ్ అయ్యి ఇప్పుడు మన లా గ్ ఫ్రాక్ అండి ప్రతిది నేర్చుకునే అప్పుడు అం దర్ లాంగ్ అండ్ ఆడర్ డ్రస్సెస్ అని మదర్ అండ్ డాక్టర్ డ్రెస్సెస్ అయ్యి తీసుకుంటున్నారు కదా అట్ల
అవునవునండి ఆ తప్పకుండా అవును బెస్టే అదే అనేసి ఆలోచిస్తున్నానండి నేను కూడా ఆల్రెడీ కుడతాను మామూలుగా మా ఇంటి చుట్టుపక్కన వాళ్ళు తీసుకెళ్తారు వచ్చి చూపిస్తారు వాళ్ళు ఫోన్లలో అవి కూడా కుడుతూనే ఉన్నాను ప్రజెంట్ ఇప్పుడు మీ తెలిసిన వాళ్ళు ఎవరన్న ఉంటే చెప్తారని కాల్ చేస్
అదే గ్రూప్ క్రియేట్ చేసుకోండి గ్రూప్ క్రియేట్ చేసుకుంటే వాళ్ళే చూస్ చూస్తారు కెళ్తా ఉంటారు అన్నమాట
అదే అదే ఇన్దదే అవును
నే దాంట్లో పెట్టండి
ఆ సరే అండి మరి అదేం పెడతాను అలా పెడితే కావాల్సినోళ్లు కాల్ చేస్తారు మనకి ఆ సరే అండి మరి మర్చిపోకండి ఆ సరే అండి